హలో. ఆ నమస్కారం అండి ఏం చేస్తున్నారు.
ఏమున్నాదండి ఏం లేదు మీరు ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి టీవీ చూస్తున్నాను.
అవునా అండి తిన్నారా అండి.
హా తిన్నాం అండి మీరు.
మేము కూడా తిన్నామండి ఏం కూర అండి మీది.
మాది మటన్ అండి మీది.
మాది గోగుర పచ్చాడ ఈరోజు మాది.
అవునా అండి మాది మటన్ లోకి పూరి అండి ఈరోజు.
ఊహ్మ్ మంచిగ మెక్కండి మంచిగా తినండి ఇంగా.
తిన్నా అండి అప్పుడే పొద్దున్నే తిన్నాను.
మదా.
మధ్యాహ్నం లేదండి ఆకలి కాట్లేదు ఇగ సాయంత్రం తింటానండి పొద్దున అన్నమే. ప పదింటికి తిన్నానండి. పదకొండు అయింది ఆండి ఆ.
అమ్మ వాళ్లుగిట్ల ఏం చేస్తున్నారండి.
ఆ. అందరు పొలం దగ్గరికి వెళ్ళిళ్ళండి మీరందరు బాగున్నారా.
ఆ బాగున్నామండి.
ఆ ఏం చేస్తున్నారండి ఇంకా.
ఏం ఉన్నది అండి ఏం. లేదు అండి నిహే. హ్మ్.
వర్షం పడిందా అండి నిన్న.
ఆ నిన్న వర్షం పడ్డదండి మా దగ్గర బాగా పడ్డదండి మీ దగ్గర. పడ్డదా అండి వర్షము.
మా దగ్గర నిన్న వళ్లే అండి మొన్న పడింది బాగా పడింది. ఆ రోజు అయితే అసల్ కరంట్ పోయింది. అండి నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు మా ఇంట్లో ఎవ్వరు లేరండి.
అమ్మో భయం కాలేదా అండి.
భయం అయింది అండి నాతో మా కుక్క పిల్ల ఉంది అదీ నేను ఇద్దరం ఉన్నాము ఇగ.
ఆహా మీ ఇంటి పక్కన వల్లొ మీ ఫ్రెండ్ స్నేహితురాల్లో ఎవరు లేరండి. మరే రానికి.
లేదండి మా ఇంటి చుట్లు చుట్టూ ఇల్లులు ఏమి ఉండవు అండి అంటే అటు. ఇటు ఖాళీ స్థలం ఉంటాదండి. ఇంటి ముందు కూడా ఖళీ స్థలమేనాండి ఆ. అంటే కొంచం ఖాళి స్థలం ఉంటాదండి ఒక రెండు గుంటలు అంటారు గా అండి అట్లా. తర్వాత దాని పక్కకి ఇల్లు ఉంటాది.
అవునండి మీ ఇంటి పక్కన ఆమెది పెళ్ళి అన్న రండి అయిందా అండి పెళ్ళి.
ఆ. ఆ అయిపోయిందండి మొన్ననే ఆ రోజు వర్షం పడిన రోజే అయింది అండి
అవునండి మీరు ఏళ్ళిలండి
ఆ రోజు పాప పాపం వాళ్ళ ఇంటి దగ్గర అంతా ఆగం ఆగం అయిపోయిందండి ఆ.
ఆ చెప్ప సాంటిది ఇలా జీవితంలో ఒక్కసారి వేసుకోవాల్సింది ఆగమగమై అయిపోయిందండి.
అవునండి వాళ్ళు డి వాళ్ళ పెళ్ళి అయిపోయింది అందరు తినడానికి స్టార్ట్ చేసేటప్పు కే వాన పడిందండి అందరు పెళ్లి చూషిల్లు తినేటప్పుడుకే వాన పడిం
అయితే ఆమె ననిండే బియ్యము బుక్కినట్టు ఉంది అండి ఆమె
అవునా అండి ననిన బియ్యం కుక్కితే వాన పడుతుంద అండి
ఆ నాన్న బియ్యం ముక్తే నా వాన పడుతుందట్టండి
ఎమో అండి నాకు తెలి దండి
అవునా ఏం చేస్తున్నారండి
ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి నిన్న నేను ఒక పాయింట్ కొనుక్కున్నా అండి నిన్న నేను ఒక పాయింట్ కొన్నా అండి ఆ పాయింట్ పెద్ ద్ద ఉన్నదండి పెద్ద ఉంటే ఇంత సేపు పోయి దాన్ని కట్ చేపిచ్చి కుట్ లేపిచ్ కొని వచ్చినండి
అవునా అండి ఎందుకు చూసుకోలేద అండి కొనేటప్పుడు ఎంతో సైజు
అంటే సైజు నాక నా సైజు లేదట అం చిన్నవి పెద్ద ఉన్నాయి అ
అయ్యో మీరు చిన్నగా ఉంటార అండి చూడ్డానికి
అవునండి నేను చిన్నపిల్లలానే ఉంటానండి
అయ్యో ఏం కాదులేండి ఇప్పుడు సైజు సెట్ అయింద అండి
ఆ సెట్ అయిందండి ఇప్పుడు బాగుందండి
అవునా నిన్న అండి ఏమైందంటే మా స్నేహితురాలు ఆ బట్టలు కొంటా అని పోయిందండి ఆ వెళ్తే అక్కడ ఏమైందో తెలుసా అండి చె
ఆ చెప్పండి
తను నా ఫోన్ లో తనవి డబ్బులు ఉన్నాయండి తనకి పైసలు కొట్టాలి అంటే తను నేనే కొ తను పైసలు ఏమట్టుకోకని చెప్పినాను అండి తను ఏం తీసుకోకుండా అక్కడ పొయిందండి నాకు ఫోన్ చేసింది తనది వేరే ఊరు మాది వేరే ఊరండి
హా అవునా
ఫోన్ చేసినాంక ఏమైంది అండి ఇగ నా నేను మొన్న నాది సిమ్ జియో నుంచి ఎయిర్టెల్ ఎయిర్టెల్ నుంచి జి చేన్జ్ చేసినా అండి మార్చిన అది నేన్ మార్చ్ పోయినా అండి అట్లా మారినా కంట ఆ ఫోన్ పెయిన్ కూడ మళ్ళా యాక్టివేట్ చెయ్యలాడండి నాకు తెలియదు ఇక మా ఫ్రెండ్ అని తెలివక మా స్నేహతురాల్ని అమని స్కానర్ పంపి అన్నా అండి ఆ పైసలు కొడతానికి
ఆ అవునండి
నాకు ఎంత కోట్టిన పైసలు పోతలేవండి
అండి
ఆ నేను ఇంకా నా ఫోన్ పేలకెళ్ళి పైసలు అన్నీ పోయినేయి అనుకున్నాను అండి తొంద తొందర ఫోన్ కట్ సి మా అన్నయ్యకి ఫోన్ చేసినా అండి ఫోన్ చేస్తే మా అన్నయ్య అదేం లేదు నువ్వు సిమ్ ఇట్ల మార్చినవు కాబట్టిగా పైసలు పోవట్లేవు నేను వచ్చినంక చూస్తా అన్నాడండి మా అన్నయ్య అప్పుడు పొలం దగ్గరికి వెళ్లిండు ఇక మా అన్నయ్య వచ్చినంక చూస్తాడు కదా అని ఊకున్నాండి ఆ అయిందండి అండి మా అన్నయ వచ్చి యాక్టివేట్ చేసిండండి అసలు నేను వాడేది మా అన్న ఫోన్ పే అండి నా ఫోన్ పే ఏమో మా నాన్న వాడుతున్నాడు మా నాన్నది మా నాన్న నెంబర్ పైన నేను చేసుకున్నాఅని నెంబర్ పైన మా అన్నయ్య చేసుకున్నాడు మా నెంబర్ పైన మా అమ్మ చేసుకుంది
వావ్ చాలా బాగుందండి మీరయితే
అందుకే ఇగ ఇలా ఇలా ఇలా మా ఫోన్ పేలు నడుస్తున్నాయండి ఏ ఇప్పుడు ఎవరితే వాళ్ళకే చేంజ్ చేసుకున్నామండి అందరు
ఏంటే ఇప్పుడు నీది నీకే వచ్చిందా అండి
అ నాది నాకే వ
అలా ఎలాగ వచ్చిందండి మరి మీది మీకు
మా అన్నయ్య చేసిండండి అంటే ఎవరి వాళ్ళకె మార్చేసిండండి మా కాకపోతే మా మా అమ్మది మా నాన్న వాడుతున్నాడండి మా అమ్మకి ఫోన్ లేదు అయితే ఇక మా అన్నవాడుతున్నాడండి
అమ్మీ మమ్మీ ఎటు పోఇందండి మరి
మా అమ్మ కూడా పొలం దగ్గరికి వెళ్ళిందండి మా వొళ్ళందరు పొలం దగ్గర నే పని చేసుకుంటండి
గింజలు పెట్టిళండి ఇప్పుడు వాన పడుతుంది కదా అండి పత్తి గింజలు పెట్టిళండి మీరు
లేదండి ఈ రోజు దున్ను తున్నరు మాది మా అన్నయ్య ట్రాక్టర్ వేసుకొని వెళ్ళినండి మా డాడి దున్ను తున్నాడంట
అవునండి రేపు పోత రండి ఇంకా మీరు కూడా బాయ్ దగ్గరికి జింప్ అండి ఇంకా
పో పోదాం అనుకుంటున్నా అండి ఈ రోజు పత్తి గింజలు పెట్టడానికి పనికి వెళ్దాం అనుకున్నా అండి కానీ ఈ రోజు పో అందరు పనికి వెళ్లే టైంకి ఇంకా అన్నం వండలే అండి సో ఇ తినలేదు వెళ్ళలేదండి
మీ ఫ్రెస్సు స్నేహితురాళ్లు వేఇల్ళండి మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదాండి వాలు వేఇల్ళండి
లేదండి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నరు అసలు రోజు వాళ్ళ వచ్చి టీవీ చూసేదండి మా ఇంటి దగ్గర ఈ రోజు రాని కూడా రాలే ఎన్నయ్య ఇలా రాట్లేరండి
అవునండి నీకొ విషయం తెలుసా అండి మా చెల్లి నా తోడు మాట్లాడింది కదండి మొన్న
ఏమంటుంది
ఏమంటుందండి ఏం లేదు ఏం చేస్తున్నారా మంచి ఉన్నావా అని అడుగుతుందండి టెన్ డేస్ అలాగా మట్లా మరిందండి అయితే మే మేదేంటిది మాట్లాడవా అని అనుకున్నావా అని అంటే అలా ఏం లేదే గదేంది ఫోన్ లేదా ఏదో అన్నదండి ఆ ఫోన్ మళ్ళీ స్ట్రక్ అయితుందండి రేపు పొద్దున ఫోన్ చేస్తా అన్నదండి ఇంగ మళ్ళీ ఫోన్ చేయలేదండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి ఇంకా నిన్న ఈ రోజు నేను చెయ్యలేదండి ఇంగా
అవునా అండి
మీ ఇంటికి వస్తే కొంచెం చేపియండి తర్వాతకి వస్తే స్తే ఒకవేళ
హా సరే అండి చేపిస్తా ఇంకేం చేస్తున్నారండి మీ దగ్గర పూల చెట్లు ఇట్ల అన్నీ బాగున్నాయా అండి
హా హా మా ఇంటి దగ్గర పూల చెట్లు ఏం లేవ్వండి ఒక మల్లె చెట్టు ఆ మల్లె చెట్టుకు పూలు పూసినాయి అండి మీరు మా ఇ ఇంటికీ వస్తె ఆ మల్లె పూలు మీకు దెంపి ఇస్తానండి ఇప్పుడు ఆ మా చెట్టు కూడా పికి ఆ చెట్టు కూడా ఎండిపోతుంది అండి ఉ
అలా ఎండిపోయినప్పుడు చెట్టుని పీకేసి కొత్త మొక్క పెట్టండి అందులో అది మొత్తం ఎండిపోదు కదా అండి ఆకులు మాత్రం ఎండిపోతాయి కదా ఆకులు మాత్రం ఎండిపోయినప్ ఇప్పుడు ఆకుల వరకి ఈ అంటిట్లా ఇట్లా దాన్ని ఇరిసేయండి ఇరిసేసినంక కొన్ని వాటర్ వొసి తన్ని అ కొంచెం ఆ పిండేస్తారు అండి మొక్కలకి దాన్ని దానికేయండి కొంచెం అప్పుడు సెట్ సెట్ అయితది అండి
చెయ్యాలండి ఇంగా ఏదో ఒకటి చేయాలండి మన ఆడవాళ్ళకి పులె అందం కదా అండి
అవునండి
మ్
మ్ యా మనం ఏం చేస్తామండి పూలు పెట్టుకుంటాం తయారై తయారైనా మంటే ఒక గులాబి పూవు పెట్టుకుంటామ్ అండి అన్ని గంతే
అవునండి అమ్మ వాళ్ళు నాకు వచ్చండి మీకేమన్నా హౌసు టైం ఉంటే పువ్వులు అల్లాల్సిన అవసరం ఉంటే నా దగ్గరకు రండి నేను అళ్ళీస్తానండి
మ్ నేను నేర్చుకోవాలండి పూలు అల్లడం
నేర్చుకోండి అత్తగారింటి మళ్ళీ అత్ అత్తగారి ఇంటికి పోయినంక అత్త అంటదండి నువ్వేం నేర్చుకున్నావు మీ అమ్మ వాళ్ళు ఏం నేర్పించిర్రు అంటారండి మాట రాకుండా చూసుకోండి
అదే అండి అందుకే భయపడుతున్నా నాకు అదేంటో అండి కూరలు అన్ని వస్తాయి కానీ అన్నం వండరాదండి ఏమో అండి
మా అమ్మ వాళ్ళు ని ఇంగ ఎంత సేపు ఉండాలండి
అర్ధం కాలేదండి
నిన్న మా అమ్మ వాళ్ళు ఎంతసేపు ఉన్నరండి
కొద్దిసేపే ఉన్నారండి ఒకా ఈ టైం వరకు వేయిల్లండి ఈ టైం ఐనట్టే
అవునా అండి సరే అండి ఉంటుందండి
ఆ నేను కూడా అండి
బాయ్ అండి ధన్యవాదాలు